న
బాన్నావరా
బాగున్నాను రా నువ్వెలా ఉన్నావ్
ఊ బాగున్నాను రా తిన్నారా
తిన్నాను నువ్వు
ఊ తిన్నాన్ ‌రా మెమా ఆవును పప్పు రైస్ ఇంగా వడియలు మీరు ఊ ఎందుకు మీకి ఎప్పుడు సాంబారేనా ఇంగ మీ పిజీలో వేరేటివి మార్
సాంబార్ అయితే చాలా ఈజీగా ఉం టుందంటా
ఆ అందుకనా ఊ ఇప్పుడ క్కడున్నావ్
ఇప్పుడెక్కడ బయటున్నా అట్లా బయట వచ్చిననా
ఊ
ఇంకా నువ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసినాననమాట
హ్మ్ ఇంట్లో వాళ్ళందరూ బాన్నరా కాల్ చేశావా?
ఇంట్లోవాళ్లకి చెయాలిగానే నువ్వు.
ఆ నేను చేశా
చేశావా ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళు?
ఏమన్నారు ఎప్పుడు ఎగ్జామ్స్ ఐపోతాయి ఎప్పుడు ఇంటికి వస్తావు అంటాండ్రు. హ్మ్
ఇంకా
ఇంకా ఎగ్జామ్స్ పండగలో పండగ జోర్ నాగేం నేను దేవుని బిడ్ని.
నో అంటే మీ చుట్టుపక్ పక్కల వాళ్ళు వాళ్ళందరూ అంటే బాగా డ్రెస్సులు అన్ని కొనుక్కుంటా ఉంటారు కదా
కుంటారు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు.
అవునా పీజీ దగ్గర?
పీజీ దగ్గర అని హామ్ వాళ్ళేం వాళ్ళ జోరు ఉన్నారు గాన్ ని ఇంటికి పోతారంట. పాపోల్ల ఇంటికాడ అయితే బలే చేస్తారంట ఉగాద్ ది
హ్మ్ చెప్పిందా ఆ పాప ఎలా ఎలా చేస్తారో? హ్మ్
తనే బట్టలు కూడా తీస్తాననింది ఇంట్ బస్సే
ఆ
హ్మ్
ఏమేం చెప్పింది మేమైతే మా తాతోళ్ళకి బట్టలు పెడతాం మా నానమ్మ
వాళ్ళు కూడా మ్ అందరు ఫ్యామిలీస్ వస్తారంటా, వాళ్ళ ఇంటికొచ్చి అదీ మళ్ళా పెద్ద పండగలాగే జర్ కుండరంట
బాగా జరుపుతారులే ఈ పండగ అం టే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి జనవరి ఫస్ట్ ఎట్లా ఆ న్యూ ఇయర్ ఎట్లో ఇదట్లా తెలుగు వాళ్ళందర్ ఉగాది కొత్త సంవత్సరం అబ్బా సూపర్గుంటుంది
నాన్ షడ్ రు షడ్రు రుచులు కూడా చెప్పేసింది ఆ పాప నాకు షడ్రుచులు షడ్రు రుచులే కారము వగురు పలుపు, తీపి అయ్య నా గుర్తున్నాయి ఇంగేం గుర్తులేవ్ చేదు ఓ ఇంగ ఇంకేం గుర్తు లే ఏడో ఎన్ని
ఏడ ఏడ ఎసేది
ఉ
ఏడు రుచులు ఉంటాయ్
ఉమ్
ఉ ఉమ్ ఏవేవంటే కారము, ఉప్ పూ వొగురు ఆ తీ
తీపి ఈ చేదు
ఉప్
ఉప్పు
ఆ పులుపు
పుల్కు
ఊ ఇన్ను ఉంటయి
అవన్నీ మిక్స్ చేసుకు కొటేస్తారు అనమాట
ఆ అదంత ప్రసాదం చేస్
అయినా ఈ కాలంలో మాడికాయలు అవి లేత లేతగా ఉంటాయి కాబట్టి సూప్
ఆ బా అవునవును
ఇం మావిడిపండ్ల సీజనే కదా
అవునవును
ఇవా అవి ఏమన్నా పుచ్చకాయలు ఏమి తింటాం తినమే కాని మాడికాయలు మటుకి బాగా
అయ్యో బాగా తింటాం ఉ
మీ సైడ్ ఉంటాయి కదా మామిడి తబ్లో
ఆవు మెం పండ్లకు కూడా పోతానలా
హ్మ్
తమ్ బాగా సంచల్ సంచ్ అదే సంచల సంచలిస్తారు ఆ అంటే ఎ మాగిపోయి పడిపోతాన్నాయినుకో
ఆ
మంచిగా ఉండేటివి వాళ్ళు మండికెసి పంపిస్తారు.
ఆ
ఆ ఇంకా బాగా మల్ ఉండటివి మనమే ఎత్తుగొచ్చుకునేచ్చు ఉమ్ ఇంకా కొమలా
ఉహుం ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నావు.
ఎగ్జామ్సా బాగానే జరుగుతు తున్నాయి. ఈరోజు మ్యాస్ అయింది. ఏదో రాసేయాల ఇంగా రేపు రేపు ఎగ్జామ్ ఉంది చదవాలా. నీతో ఫోన్ మెయిడేసి మల్లి చదువుదాం అని ఉమ్ బారాషినవా ఈరోజు ఎగ్జామ్
ఏదో అట్టట రాసినని గుర్తొచ్చినట్టు అందా నా ఓన్ వర్డ్సే ఎత్తిపడేసినను హే క్వశ్చ ఇంకా గుర్తులేవు నాకు అసల ఉమ్ ఉమ్ ఏమో రీసర్చ్ మెథడాలజీ లేదు అబ్జర్వేషనల్ స్టడి
ఉమ్
నా స్టడీ అంటే ఏంటని అడిగినారు. వాళ్ళు ఇంకా మీను మూడు మీది ఎన్ను అవన్నీ అవన్నీ టెన్త్ లో ఉన్నాయి కద మీను మోడ్ మీడియాను
అవునవును
టెన్త్ లో మనం రాస్నిమ్ కదా ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చాన్, హు హల్డేస్ ఎప్ హల్డేస్ ఎ ప్పుడు
మాకా సెమ్మ్ అంటే, ఇప్పుడు నార్మల్ హాల్డేసె ఈ మధ్యలో ఏమన్ లేకపోతే డైరెట్ట్ గ సెమ్ హాల్డేసా.
నార్మల్ హాల్ డేస్, చ చదువుతనామ్ మనం హాల్డేస్ సెమ్మెయిపొద్ది ఇంగ హాల్డేసే కదా.
అవును. ఎప్పుడ్ ఎప్పుడంటే థస్స్డె, ఫ్రైడే, సాటడ్డే, సండే అనుకుంటా ఫోర్ డేస్ లీవ్ ఉంది. ఇక్కడ గ్యాస్ ఫుడ్జె ఫుడ్ చేయడాని గ్యాస్ లేదని కాలేజీ లో వాళ్ళు లీవ్ ఇస్తాంట హాస్టల్లొ వాళ్లకి కాలేజ్ మొత్తానికి ఇస్సా అంట్రర్ నే కదా అర్ త్తం. ఊ
హు మళ్ళీ మ
ఈగా
వెళ్ళాలన్కోన్ ప్లానింగ్ ఏస్కొని వాళ్ళ హాల్డేస్ ఈక్ పోతే
కదా కష్టం ఐతది, అదే భయమైయ్ తంది మళ్ళా అనుకున్నాక వీళ్ళు పంపియక్ పొతె ఎట్ల ఇంటికెలేదు పండగ ఉంది కదా అది కాక
ఉ
కోవాలి కోన్లేసుకోవాలి బాగా ఎంజాయ్ చేయాలి.
ఎంజాయ్ చేసి మళ్ళీ పక్క రోజు వచ్చేయాలి.
అవున్ అవును హు మళ్ళా ఏమంటే మాకు లాస్ట్ ఎగ్జామ్ ఉం టుంది ఇంకా
హు
గ్జామ్లు జరువుతాయి. మల్లా ఆలీవ్లు వచ్చేస్సాయి, మల్లా నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు ఎమన్న పెడతారేమో మల్ల ప్రాజెక్ట్ వర్క్ అనేసి సడ్మిషన్ ఉంటాది బుక్కు బు
వెల్ డే ఏం చెయ్యరా మీకో
వేం లేవ్ మేము ఎళ్ళి పెయినాక ఏమన్నా యాన్ వ్వల్ డే చేస్సారేమో. మాక్ ఇంతవరకు యాన్యవల్ డే నే జరగలేద్ మా
అవునా ఏవుంద ఆ కాలేజ్కి కాన్వల్ డే జేయడాన్కి
మొన్న అన్నారు స్పోర్ట్స్ పె న్నారు ఆన్నాము వచ్చినాయ్ ప్రైజులు, కానీ ఇంకా అమౌంట్ ఎవ్వరీలా బి ఫామ్సీ వాళ్ళైయితే, మేమ్ అమౌంటే ఇయిమన్నారు. నర్సింగొల్ కట్టేసిన్నారు కూడా, ఇంకా సరే ననేసి అది క్యాన్సిల్ అయ్ పెన్స్ సీనియర్లు ఉన్నప్పుడు
ఫేర్వెల్ మీకు ఇచ్చిన ఏం ప్రైజ్ ఇచ్చినారు ఇదే గిఫ్ట్ ఏమి ఇచ్చారు
ఇచ్చారు జూనియర్లు బాగుంటాయి అంటే ఒక్కరికి ఓ ఫ్రేమ్ ఆ నెక్స్ట్ సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేసినారు అదే మేము ఇంటెన్ షిప్పులు వింటాం కదా
ఇచ్చనా ఇండస్ట్రియల్ సర్ఫికెట్స్
ఆ.. ఇచ్చారు ఇచ్చారు నీకు ఇయ్యాల
మా ఈ అందే మేము ఇక్కడే హార్ట్ చేసుకునిందా
ఆ మేము హైదరాబాద్ లో చేసాము
ఊ మకు అది సర్టిఫికేట్ ఫ్రీ అయితే ఒక ఒక పిల్ల ఏం చేసింది డబ్బులు తీసుకునిగాని కక్కుర్తి పడి రెండు వేలు ఉహు వేరే అమ్మాయి అని మా క్లాస్ అమ్మాయి హు
చేస్తా ఉంటారు అందుకే నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి నీ పె ని నేమ్ కూడా తప్పుకు వచ్చిందంటివి
ఆ నేమ్ కూడా తప్పే
చూడు అందుకే జాగ్రత్త మన మనమే వెళ్ళి మన పనులు మనమే చేసుకుంటే కరెక్ట్ అన్నట్టుగా ఉంటది అంతా ఇప్పుడు ఎవరిని నమ్మేక లేదు కదా
అస్సల్లే మొన్నా ఏదో జాతరకు పోయి మోసపోయాను నేను వామ్మో పాములు ఏమంటే నాదో ఆట ఆడిస్తాడు అను అటు ఎవడు పాములు ఆట దడి లేదు కానీ తాయిత్తు ఇచ్చినాడు చేతికి నేను తాయితలు కట్టు
లాగేసినారు కదా అట్లాంటి ఒళ్ళని అనమ్మకూడదు నువ్వు ఎందుకు నమ్మినావు నువ్వు నమ్మవు కదా అట్లాంటివి
ఏదో మన మనసులో మట ఏదో కష్టాల గురించి ఆయన్ని చెప్తార అనుకుంటే అయిపోతాయిట్టే
ఆ
లే విన్నా అవ్వా ఇంక దాన్నే పెట్టి పెట్టి ఎట్లా ఆడిస్తున్నాడో తెలుసా స ఫస్ట్ యేమో ఇరావై రూపాయలు యియండమ్మ అన్ అంటాడు
హు
ఈ బిడ్డ కోసం ఆకలి తీర్చేవాళ్ళున్నార అని అంటూడు తర్వాత తాయిత్ కే మళ్ళీ రెండు వందలు మూడోందలూ
ఊమ్ నమ్మకూడదు నిజంగానే అట్లాంటివన్నీ డబ్బులు బొక్క అయితది నేను అసలు నమ్మనే నమ్మను
ఉం బా జరిగింది గాని కాగపోతే జాతరలో అద్ ఇట్టే మోసపోయింది
ఆ ఎంత మంది ఎళ్ళినార్ జాతరకి
ఆ
ఎంత మంది ఎళ్ళిన్నారు జాతరకి
మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళం మా రూమోలము మారూమోలం నేను ఇంకా ఇద్దరు పిల్లోలు మళ్ళీ మా క్లాస్ ఫ్రెండు ఇంకొక అమ్మాయి మక్ క్లాస్ వాళ్ళు ఇద్దరు వచ్చినారు మా ఫ్రెండ్స్ దూరనించి ఇంకా అబ్బాయిలదే వాళ్ళు ఆడిని ఆడగొచ్చారు అట్లా అట్లా జరిగింది వాల్ ఊమ్
ఊమ్ అక్కడయితే అక్కడే ఫుడ్ కూడా చేసుకో తినొచ్చు కదా అంటే ఏద్ తిరున్నా మళ్ళ అయితే అట్లే చేసుకోని తింటారు గదా
ఊమ్ ఊమ్ బాగునింది గాని బాగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ ఒక పిల్లడు భలే చేసినాడే అని కానీ చికెన్ లో ఉప్ తక్కువై పోయిందనమాట
ఆ
ఆ వేరే పిలొడోచ్చి పోగాన్నడు కని ఆ పిల్లోడు పాపం ఫీల్ అవలేదేటో
ఆ
పాపం బాదపడ్
ఉమ్ ఏమ్ కొమ్ లే
ఇగేమీ
చెప్పాల అంటే ఇంకా ప్రాజెక్ట్స్ అడ్మిషన్ తర్వాత, నెక్స్ట్ ఏం జాబ్ అంటే ఏం ఫమ్ లేం జూస్
ఎంఫా మండే కెమిస్త్రీ మిస్ చర్యలు తీసుకోవాలండి
మ్ సరె అయితే బా చద్వి బా
ఆల్ ది బెస్ట్
ఉం సరే ఇంకా
ఇంగ అండి ఇంట్లో వర్కంది చేయాలి ఫొ
మ్ సరే తే బాయ్ గుడ్ నైట్ సి యు
మీరు అర్జున్ మల్ల